ఆ బాగున్నావా రా
నువ్వెలా ఉన్నావ్
నేను బాగానే ఉన్నా ఏం చేస్తున్నావు ఏంటి సంగతి తులు ఎలాగ అవుతుంది చదువు అది ఎలా ఉంది
అంతా బానే ఉంది చాలా అయింది మాట్లాడి
అవును ఎవడు చదువులో ఆడు బిజీ అయిపోయం అక్కడ ఎలా ఉంది నీక అంత ఫుడ్ అది బానే ఉందా
ఆ బా బానే ఉంది
ఏంటి మరి ఎక్కడికో వెళ్ళినట్టున్నావ్ మొన్న ఇన్స్టా స్టోరీ పెట్టావ్
ట్రిప్పు వేసిన కదా తిరిగినాం ఓరనాటి అవన్నీ
ఎవరెవరు వెళ్ళారు
మేము
ఓహో మొత్తం ఎంజాయ్ చేసారా
ఉమ్ తిరిగాం గుడిలు అన్ని తిరిగాం
ఎన్ని రోజుల ట్రిప్పు
ఎన్ని రోజులు అనుకున్నాం ఏడు రోజులు అయ్యాయి
ఏడు రోజులా డబ్బులు ఎంత అయ్యాయి మరి
ఎనిమిది వేలు ఇలాగ అయ్యాయి
ఎనిమిది వేలంటే బానే అయ్యిందిరా
చడి మ కాలేజీ నుంచి డైరెక్ట్ గా
ట్రైన్ ఆ ఫ్లైట్ ఆ
ఫ్లైట్ ట్రైన్ ఏ
థర్డ్ ఏసీ లో వెళ్లిర్ర
సరే పేపరు
స్లీపర్ లో అటుపక్క రూట్ బాగోదేమో రా ఎలా వెళ్ళారా
అ చాలా
టికెట్లు దొరికాయా మరి
దొరికాయి గాని ఇబ్బంది ఇబ్బంది అందుకే వె
చెప్పుంటే మా బాబాయ్ చే తీసిద్దును కదరా మా బాబాయ్కి అక్కడ అకౌంట్ ఉంది బే దొరికితాయి టికెట్లు
అప్పుడు కాల్ చేద్దాం కన్నా
ఓహో సరే మరి బా తిరిగారా గుడులు అన్ని
ఉమ్ తిరిగాన్ అక్కడ చాలా బాగున్నాయి మొత్తం సరే సరే
హా
అంతగారుకే
పొద్దున్న రాత్రి కూడా ఇస్తారు అనుకుంటా కదా రెండు చూసారా?
ఆ పొద్దున్నరకం
బోర్టింగ్ లో చూసారా?
ఆ బోటింగ్లో చూసాం బే పేట్నం చూసాం
బోటింగ్ లో అక్కడ పోయిన సారి వెళ్ళినప్పుడు మాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు. రెండో నంబర్కికే మీకెంత తీసుకున్నారు.
తీసుకున్నరె మనిష్ ఓకే
ఏటు
మనిషికి మూడందలు తీసుకున్ అంట్రు
మూడు వందల ఆహా ఇంకేటి మరి బాగా నచ్చిందా వారానాసి
ఆ బాగా అయ్యింది.
అక్కడ శక్తి. పీఠం ఒకటి ఉండాలి అమ్మవారిది చూసారా?
ఆ అయితే లైక్ సంభారు
ఉమ్ అవును మీవు ఎల్లము నవ పోయి సారి మా అమ్మ నాన్నంతా కలిసి వారణాసి మొత్తం తిరగడానికి
ఎప్పుడు ఏళ్ళారు.
నేనెళ్లి చాలా రోజులు అయ్యిందిలే ఇంకా ఇప్పుడో చిన్నప్పుడు ఎల్లా గుర్తులేస్ సరిగ్గా నాకు నేనేం చేయలే ఇక రోజు కాలేజీకి వెళ్ళి రావడం అలాగ వదడం ఉమ్
అరే
నేను పోయిన సారీ అరికెళ్ళాను మా ఫ్రెండ్స్ తో ఆ అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ రెసిడెన్షియల్ లో ఉన్నార అక్క ఆళ్ళతోటి అల్సైడ్ లో
అరకు బాగుంటదింట కదా ఆ
ఉ చాలా బాగుంది. అక్కడ మా ఫ్రెండ్ ఉన్నారు చూసుకోవడానికి అళ్ళ ఇంట్లోనే ఉన్నాం స్టే చేసం
త్త అరుకులా
చాలా చుస్ చాలా చూసాము అక్కడ బొర్రా కటికి అన్ని వనజాంగి అన్ని మా ఫ్రెండ్స్ యే తిప్పారు.
ఏమా
అంటే వాళ్ళు బైక్స్ తీసుకున్నారు రెంటుకు తీసుకున్నారు. ఒక బ ఎక్కిర్రు అంటే ఇంకో బైక్ ఇంట్లో ది అనమాట అల్లా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి తిరిగాము.
మ్ ఉహుం.
పెద్దగా ఏం పర్లే మా ఫ్రెండ్ వొల్ల ఇంట్లో కదా ఉన్నం ఫుడ్ బెడ్డు మొత్తం అక్కడ అలదే ఆళ్ళ ఇంట్లోనే అయిపోయింది ఎక్కువ ఇకా ట్రావెలింగ్ కి అప్పుడప్పుడు తినడానికి అయ్యింది ఒక ఫైవ్ థౌజండ్ అలా అయ్యింది అంతే
హ్మ్ హు వస్తున్నా అరుకు
సరే అయితే చెప్తే అందరం కలిసే వెళ్దాం మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు బాగా చూపిస్తారు మంచోల్లే తెలిసే ఉంటది నీకు వాళ్ళు
అ ఉమ్ తాగుతావా లేదా మర్చిపోయా ఉమ్
ఉమ్ అదే చాలా రోజులయింది గా
వదిలేద్దాం అనుకుంటున్నావా
ఉమ్ ఈసారి వెళ్దాం లే అందరం కలిసి వాళ్ళ ఇల్లు దగ్గరే అక్కడ రైల్వే స్టేషన్ కి అక్కడ నుంచి అన్ని తిరగడానికి బాగుంటది ఉమ్ సరేగాని మీ కాలేజీ లో సెమిస్టర్ అయిపోయిందా
ఆ ఆ అయిపోయింది
నాలుగో సెమ్ కూడా అయిపోయిందా మీరు చాలా ఫాస్ట్గా ఉన్నారా
పకున్నా అయిపోయినాయి రే
మాకు ఇంకా నాలుగో సెమిస్టర్ మిడ్ అయింది అంతే ఇంకా ఎండ్ అవ్వలేదు
ఉహూ
ఉమ్ నాకా నాకు మొన్న ఒక బ్యాక్ పడిందనమాట బ్యాక్ పడకపోతే సెవన్ ఉందని బ్యాక్ పడడం వల్ల ఫైవ్ కే అంత పడిపోయింది
ఓహో ను చోత క బా
ఏ అప్పుడు చదివినంత ఏం చదవట్లేదు ఇప్పుడు మొత్తం అలా ఎస్ ఫోన్ ఫోన్ వస్తుందిగా ఫోనే వాడుతున్న ఎక్కువ
ఉమ్
ఉమ్ నీకు మొన్న నైన్ సిజీపిఏ వచ్చిందంట కదా మా చెప్పారు ఫ్రెండ్స్ అందరూ
అలా చెప్తారు వాళ్ళు ఆ వాళ్ళు కావాలని సరదా చెప్పిండు
నిజం చెప్పరా మార్క్ షీట్ కూడా పంపించారు నా దగ్గర ఉంది
అది ఎడిటింగ్ చేసుకో పంపించారు అసలు నిజం స్కాం
మరి పార్టీ ఇచ్చావా పార్టీ పార్టీ ఇచ్చావంట అందరికి నీకు నైన్ వచ్చిందని కాలేజ్ టాప్ అయ్యావంట
వాళ్ళు సరదగా అంటుంటారు నైన్ రాలే సెవెన్ వచ్చింది
పోన్లే సెవెన్ అయినా బానే గా ఇంకా ఎంత వత్తాయి ఏంటి చెప్పు ప్లేస్మెంట్ లో జాబ్ వ త్తే చాలు లే
ఎంతయినా నీ అంత చదవలేం కదా
నాలా చదివితే ఇప్పుడు ఒక బ్యాక్ పడుతది నువ్ మంచి చదువుతున్నావు కాబట్టి సెవెన్ జేపీ అం
కాబట్టి నీకు రావట్లేలే టెన్త్ టెన్త్
నేనే ఏమై దేవున్నా అనుకున్నావా ఇంట్రెస్ట్ పెట్టగానే అది వచ్చేయడానికి నీకయితే చిన్నప్పటి నుంచి చదువు చదువు చదువు కాబట్టి చదువుతావ్ నేను ఏదో అలా టైం పాస్ కి చూదా ఓ
సెలవు వచ్చిందంతే మమ్మల్ని సరిపి ఇంకా
ఆ సెవను నాకు పాత సెమిస్టర్ ఇప్పుడు నాకు బ్యాక్ పడింది అయి వంద ఇప్పుడు నాకి ఊ ఊ సరేగాని ఇంతకి మరి
ఇప్పుడేం పెళ్ళి ఇంకా జాబ్ రా
అంటే మీ అత్త కూతురు నిన్ను చేసుకుందామని చెప్పి రెడీగా ఉంద అన్నావు కదా అప్పుడు ఇంకా అలాగే ఉందా లేదంటే పెళ్లి చేసేసారా
ఒత్తేగాని చే అంటాంది
నీకు వచ్చేద్ది లేరా నీకు రాకపోతే ఇంకెవరికి వస్తది కానీ మీ అన్నీయ్య ఎక్కడ చూదువుతున్నాడు ఇప్పుడు
అన్నయ్య చదువుతండు క బిటెక్
ఇంట్లో వోళ్ళు అందరూ బాగున్నారు మరి
ఊ బానే ఉన్నారు ఊ బానే ఉన్నారు బానే బానే ఉన్నారు
ఉ చ చిన్నప్పుటి రోజులు బాగుండివి రా చాలా రోజులు అయింది కలిసి నిన్ను
ఊ చాలా రోజులు అయింది రెడీ అయతా
ఉహు ఊ అంతా బానే ఉంది సరే సరే నాకు కూడా వా
అయితే ఇప్పుడు కాదు
ఊ సరే నాకు కూడా ల్యాబ్ ఉంది తరువాత చేస్తా